ఇప్పుడ
ఏజేస్తున్నావ్ రా
ఏజేస్తలేన్రా
తిన్నర
తిన్లే ఇంక
అవునా
తిన్నావ
ఇంకా తినలే తినాలి
మ్మ్
ఏంటి విశేషాలు ఇద్దరు టు టు ఏంది ఎక్కడంటురు ఏంది
ఏంది ఎక్కడంటారు ఇంటికాడ్నె ఉంటరు ఏడ ఉంటావ్ ఇంక
అదంటెనా ఎప్పుడొచ్చిర్రు హాస్టల్ నుంచి
హాస్టల్ నుంచి వచ్చి వన్ మంత్ వన్ మంత్ కాలేగాని డా టెన్నిస్ ర్
అవునా
ఎస్
మ్మ్ హు
ఏజేస్సుర్రు ఏం కర్రీ జేస్సిర్రు
మీది
మాది అప్ వా ఆలు
మ్మ్ హూ ఆంటీ వాళ్ళు ఏం చేస్ తుర్రు ఆంటీ వాళ్ళు ఏం చేస్సుర్రే
ఏజేస్స్ లె ఏం చేస్తున్నారు ఇంటికడానే ఉన్నారా మన్నా వర్క్ చేస్తుర్రా
అందరూ
ఆ
ఏంటిది ఏమో అంటావ్
ఇంటికాడ నైనా ఏమైనా వర్క్ చేస్తున్నావా అంటున్నా
ఏం లేదమ్మా ఈ ‌వర్కులు అట్లాంటివి ఏం లేవు
అంతేనా
ఖాళీ తిని పడుకోవడం అంతే ఫోన్ చూడడు ఇదే ప పనైపోయింది ఉమ్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మళ్ళ
ఉమ్
ఏమన్నా అప్డేట్స్ తెలిసినాయా
ఆ
ఓ సారీ సారీ అయ్యో నేను ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ అనుకున్నా కోచింగ్ కాదు
ఏం లవ్ అన్ని క్లియర్
ఆహా బానే క్లియర్ చేసిన ఒప్పుకోవచ్చు
ఒప్పుకోవచ్చు కాదు చాలా కష్టపడ్డము
ఓ అవునా
ఎస్
అహుమ్ కోచింగ్ ఎట్లా ఉంది మంచి చి ఉందా అర్ధం అయితుందా
ఆమ్
కోచింగ్ మంచిగా అర్థమైందానే
కోచింగ్ ఆ మంచినే ఉంది మంచిగానే చెప్తురు
ఉహుమ్ మరి వాళ్ళే చూపిస్తారా లేదంటే మీరు పోవాలా ప్లేస్ మెంట్లు
ఆమ్
ప్లేస్మెంట్స్ వాళ్ళు చూపిస్తారా లేదంటే మీరే
ప్లేస్మెంట్సా ఆ వాళ్ళే చూపిస్తారు ఒక వన్ మంత్ అయితే కంపల్సర సరి వెయ్యాలి ఆ తర్వాత తా నీ స్టడీ పర్పస్ పోతావా ఇట్లానే వర్క్ కంటిన్యూ చేస్తావా అది మన ఇష్టం ఉమ్ వర్క్ కంటిన్యూ చేస కా అంటే చేసుకుంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అది మన ఇష్టం వన్ మంత్ అంటే వాళ్ళు కోచింగ్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ చూపియిడం త్రీ మంత్స్ అంటే టోటల్ గా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అమౌంట్ ట్రైనింగ్ టూ మంత్స్ ట్రైనింగ్ అయిపోత కావి వన్ మంత్లోనేమో ట్రైనింగ్ ప్లేస్మెంట్ చూపిస్తారుగా అందులో వర్క్ చేయాలె ఆ చేషినా ఆ తర్వాత నెక్స్ట్ మంత్ చేస్తావా చేయవా అ నే ఇష్టం వర్క్ మంచిగా ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఇంగ లేదు కంపల్సరీ అది ఒక్కటి తీసుకోవాలంటే కంటిన్యూ చేసుకోవాలి
ఎప్పుడు మీరు ఆ గె చేసినందుకు ఇస్తారా మాని ఇప్పుడు మీరు చేసినందుకు ఇస్తారా అని
వస్తారు
ఎంత
అంటే ఇంకా కంపెనీ కంపెనీల బట్టి ఉంట
జావా
ఈ
హలో
హలో
ఆ చెప్పే
వినిపిస్తుందా
వినపడుతుంది వినపడుతుంది
చెప్పమ్మా చెప్ప ఇంతే పోయినా నేర్చుకున్న త్రీ మంత్స్ అన్నా కాడ అటు ఇటు సిక్స్ మంత్స్ అట్టే అయింది
అదంతేనా
ఊ కొందరేమో త్రీ మంత్స్ ట్రైనింగ్ ఒకటుంది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ దాంట్లాగ ఏమో జావా అదటుంది
ఉ నువ్వు ఇప్పుడు జావా పైథాన్ కాదా
అది అది వేరు అది హార్డ్వేర్ కి సంబంధించింది అది సిక్స్ మంత్స్ కి ఎఫ్టి సిపి అని అది ఇది ఎవో జిఎస్స త్రీ మంత్స్ కోచింగ్ జిఎస్స జిఎస్టీ సర్వీస్ ఎక్జిక్యూటివ్ అని సిక్స్ మంత్స్ ఏమో ఎఫ్టి సీపి ఆ హార్డ్వేర్ సంబంధించింది ఇదేమో నార్మల్గా ఇంగ ఏదన్నా ఫ్రంట్ ఆఫీస్లల్లా వర్క్ చేయడం హాస్పిటలల్లా డేటా ఎంట్రీ దగ్గర
క్కదానివేనా
నేను ఒక్కదాన్నే
బానోక్కదాని వేంది
ఎ నాతో పాటు
ఆ
ఆ అమ్మాయి ఉండనని ఫస్ట్ రో పోయిన రోజు మంచినే ఉంది ఇగ మల్ల తెల్లారి ఉం ఉండనంటే ఉండనని ఇంటికొచ్చేసింది
ఓనా బా న ఒక్క దానివె గుండే ధైర్ణం చేసిపోయినవ్
ఇంగ నేనా బాను నేర్చుకోళన్ పోయినా ఆ ప్లేస్ ఏముంది ప్లేస్ తే రొండు రోజులు అలవాటు అయితది ఎప్పుడు ఇంటికాడున్నోళ్ళు గట్నే ఉంటరు
కాదే ఓ క్కదానివి మళ్ళాయి అంటుండదా
ఇంగా ఏమో ఉండాలే సిటీకి వచ్చేసరికె ఇగా ఎట్టుంటది ఎవ ఎవ్వరిది ఆల్లే ఉంటారుగా సిటీలా మన నలోండలాగుండదుగా అట్లా
ఇంగా మిక్ ఫ్రెండ్స్
హలో
ఫ్రెండ్స్ ఎవరన్నూర్రా
ఇప్పుడా
అప్పుడు స్టార్టింగ్ లో పోయినప్పుడు
స్టార్టింగ్ లో పోయినప్పుడు ఎవ్వరు లేరు రూమ్ ఫ్రెండ్స్ అంటే ఆళ్ళు మా కాలేజే అంట ఆ అమ్మాయికి తెలుసు ఇంటికి వచ్చింది ఇగ ఆ అమ్మాయికి కొంచెం పాచ్చాముండే నాకు ఎవ్వరు తెలవదు ఆడ
మేడ్స్
మ రూమ్ మేట్స్ సిక్స్ మెంబర్స్
బెడ్సే నా
ఉం అంతా ఫ్రెండ్స్ కాదు ఆడికి పోయినంకనే ఫ్రెండ్స్ అయిర్రు
ఉహు
మా కాలేజే గనీ అల్ నాగ్ తెల్వద్ నేన్ అళ్లక్ దెల్స్
ఉహు
వాళ్ళ ఏమో ఎంపీసఎస్ నేనే ఏమో బీకామ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేంట ఇలా బీకామ్లా
హ
అప్పుడప్పుడు వచ్చేదంటడి ఆ ఏమో మరి కౌపల్లె చూ చూడొచ్చు కానీ అంత గుర్తులేదు
నెక్స్ట్ ఏంటిదిాబా
అంతేగా చూసుకోవాలి ఏదో ఒకటి
త స మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళందరు మాట్లాడుకు కుంటుర్ర
ఎవరే ఆ
డిగ్రీ అమ్మాయి
డిగ్రీ అమ్మాయ డిగ్రీ అమ్మాయి ఎవలు ఇంకా నాతో పాటు ఉండే అమ్మయా
ఆ అవును
ఆమె బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఆమెరా వస్తుందియి ఈసారి క్లియర్ చేసుకుంటుంది
ఓ అవునా
సిక్స్త్ సెమెది ఒకటి ఉండేయి అది వాల్యుయేషన్ పెట్టింది కానీ అది రాలే
ఇప్పుడు ఏం చేస్తున్నా అమ్మాయి మరి
ఇంటికాన్నా ఉంటుంది నేలాగనే
ఓ అవునా
ఇంటికన్న ఉంటుంది ఎగ్జామ్స్ ఉన్నాయిగా ఇప్పుడు మననే ఫీజు కట్టింది
హ
రాస్తది ఏమో ఎగ్జామ్ డేట్ రావాలి ఎగ్జామ్ డేట్ వస్తే ఇప్పుడు అన్ని సెమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా ఏవన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకుంటే అయిపోతాయి
అవు నువ్వు అమ్మయి ఎగ్జామ్ ఫీజు లో ఎప్పటి నుంచో కడిపించుకుంటు్రే అమ్మ తల్లి
కట్టిర్ర మరి
ఆహా నేను కట్టలేదు కానీ ఎప్పటి నుంచో పెడితే గ్రూప్లోనే అయితే అక్టోబర్లనే ఏమో పెట్టిర్రె అమ్మ గ్రూప్ లా ఫస్ట్ మూడు సేమ్ములు అని చె చెప్పరు మూడు మూడు సెమ్ములు అనీ పెట్టరు ఆ ఇప్పుడేమో అన్ని సేమ్ములు కలిసి పెడతా అన్నారు
ఆ ఇప్పుడు అన్ని సెమ్ములు ఉంటాయి ఫస్ట్ డిసెంబర్ నుంచి సిక్స్త్ డిసెంబర్ హ
ఆ కట్ కుర్రేమో
నీవ్ రాస్తే అయిపోతాయి ఎప్పుడ ఎప్పుడు క్లియర్ చేసుకుంటే అయిపోతది అ యి ఎట్నో ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ పోతది
మనకి ఇంట్రెస్ట్ పోయిందిరా
ఎమ్ రాయవయింగా
పుడు రాయా
అంటే నెక్స్ట్ ఇయర్ అంటావా
అసలు గానే కాదు అసలు గుర్తుకు కూడా లేవు నాకైతే
ఓ మళ ఏమంటారు స్క్రీన్ చార్ట్ తీసుకోలేరు రజ్ రిజల్ట్ వచ్చినప్పుడు
అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ
ఉమ్ తేస్ లేనప్పుడు రాయకుండ్ ఉండడం బెస్ట్ రా మరి వావ్ కట్టి డబ్బులు వేస్ట్ ఆ మరి ఆడిపోవడం రావడం ఎ ఆ కుడ్ స మార్ మల్ల ముందే
లా ఇంకా హెల్త్ బాలేదు హెల్త్ కొంచెం సెట్ కావాలి అంత స్టోరీ
ఉమ్ సరేలే మరి
ఆ సరేనే మరి ఉమ్ ఉమ్ సరే
ఉ